ఈ ఏందా సౌండు రా
సౌండ్ వచ్చిందా
ఆ ఏంటో సౌండ్ వస్తాంది
పాలు పొంగిస్తున్న సౌండ్ వచ్చింటుంది
దీంట్లో స్పీకర్ లేదు కదా స్పీకర్ లా వినిపిస్తుంది వాయిస్
ఏం చేస్తానావ్
దీంట్లో స్పీకర్ ఉండదు కదా నాకు స్పీకర్ లో వినిపిస్తుంది వాయిస్ నీది
అవునా స్పీకర్ ఉండదు
ఆ కానీ వాయిస్ మాత్రం స్పీకర్ లా వినిపిస్తుంది అదెట్లా వినిపిస్తుంది తెల్ల
ఆహా
మమ్మీ నీళ్ళ అడిగితే వాటర్ పట్టించినన్న ఇంకా అట్లా త్యామ్ చేత్తో నేను కాల్ నొక్కినా
ఆ
నా వాటర్ అంతా పడిండది ఎట్లా ఏట్లో ఇది స్పీకర్ లా వినిపిస్తుంది
ఉహూ
నువ్వేం చేస్తున్నావు నేను ఖాళీనే ఈ అప్పటి నుంచి ఒక పనిలో ఉన్నా ఉమ్ నువ్వేం చేస్తున్నావు
నేను పాలు పొంగిస్తున్న
పాలున్నాయా
ఉమ్
ఇన్ని ఆ ఆవులు మేకలు కూడా ఉన్నాయా
పాలు మాత్రమే
ఆహా ఇచ్చేస్తావా పాలు ఏపు నిన్న స్పెషల్ ఉగాదికి ఉమ్
పొలలు తెలిసింది నువ్ మీరు
సేమ్ పోలిలు
నిన్న ఉగాది కదా అందరూ అదే చేస్తారేమో ఉ
అప్పుడే చెప్పా కదా ఎగ్జామ్ అని ఎగ్జామ్ అని చెప్పా కదా
ఆ ఎప్పుడది
ఈ సన్ ఈ మండే
అను
దానికి ట్రైన్ పోదామా బస్సు పోదామా అని చూస్తాన్నాం ట్రైన్ అయితే అస్సలు సీట్లే లేవు తాత్కాల అయితే ఉండయి తాత్కాల కి మనం సండే మార్నింగ్ చూసుకోవాల అది ఎప్పుడు వదులుతాడో తెలీదు ఎన్ని సీట్లు ఉంటాయో తెలీదు
ఆ
ఎందుకు అని బస్సెస్ చూస్తానం
ఎక్కడ పడింది సెంటర్
విజయవాడ అవసరమా అంత దూరం అనిపిస్తుంది ఐదు వందల ఎగ్జామ్ కి బొక్క లో ఐదు వందల ఎగ్జామ్ కి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకొని పోవల్ల
కాదు ఇక్కడెక్కడా ఏం లేవా సెంటర్స్
తిరుపతి, విజయవాడ రెండే ఉండాయి తిరుపతి ప తిరుపతి పెట్టిన తిరుపతి రాలా అది ఎందుకో
ఆహో ఆ చాలా మంది ఉంటారు
ఆ అడిగినావ నువ్ వాళ్లనీ అవి పెడతా అన్నావ్ ప్రీవియస్ ఇయర్వి
ఇంకా అడగలేదు ఇంగ అందరూ ఇళ్లకు ఏలిపోయినారు ఉ మరి
ఉ సరే పోనీలే ఊరికే
ఆ
వద్దు వద్దులే అదే చూస్తాన్న ఇందు ఉన్లా మన
ఆ
ఆ ఆ పిల్లకు ఫోన్ చేసింటే ఇట్లా చెప్తా అనింది ట్రైన్స్ నేను చూసినాను ఆ పిల్ల చూసింది ఒకటి లేవు ఇంకా బస్ ఏది బుక్ చేద్దామని ఆ ఇంట్లో ఉందంట ఇంకా పో మాతోనే పోయేకి ట్రైన్ చూస్తా అదే బస్ బుక్ చేసేకి ఏ బస్స అని చూస్తాన్నాం ఒక్కొక్క సీటు కాస్ట్ తొమ్మిది వందలు
నువ్వు ఇన్ ఇందు కా ఇంకా ఎవరు మనోళ్ళ
ఆ అంతే
అహా
మా చెల్లి గూడ ఇంక ఆ పాపని అక్కడే వదిలేయల్లా
మ్యా మీ చెల్లి అక్కడ చదువుతాందా
ఉహు
ఆహా ఇంకా తిన్నావా ఆ
ఇంకా లేదు ఈవనింగే అంటే ఈరోజు మార్నింగే లేచిందే లెవెన్ కి
ఉ
ఇంగ అప్పుడే టిఫన్ తిన్నా లెవెన్ తర్టీ కాడ ఇంగ మ ఫుడ్డు త్రీ తర్టీ కాడ తిన్నా త్రీ తర్టీ ఫోర్ కాడ ఇంగ అందుకు తినలే
ఆహా
నిన్నంతా మేము రాత్రి జాతరలోకి వెళ్ళాం తెలుసా
జాతర మదనపల్లి జాతరన
ఉ
ఉహు
జ
ఆ బా జరుగుతుందంట అక్కడ
ఉం మేము కొలంబస్ రైడ్ ఎక్కినామా మేము ఎక్కినామో లేదో, అక్కడ నెక్స్ట్ ఎక్కే వాళ్ళు నిల్చుకుంటారు. చూడు స్టెప్స్ లాగ ఎక్కి స్టాండ్ మారుగా ఆ స్టాండ్ వొంగిపోయింది. అంత జనాలు దూకేస్తా ఐ మీన్ పడిపోతా అన్నారు ఉ హు
నేర్చినారని
అసలు సందే లేదు చాలా మంది ఉండారు తప్పిపోవచ్చు ఈజీగా తప్పిపోయినా కూడా దొరకరు గాళ్ళ పు మన చుట్టూ ఒక పది పదైదు మంది వెళ్ళిపోంటారు తిరుమలలో బయట ఉంటాం. చూడు దానికన్నా ఘోరంగా ఉంది. ఇక్కడ అంటే ప్లేస్ తక్కువ. జనాలు ఎక్కువ.
ఎవరవరు ఫామిలీతో పోయింటివ
ఓన్లీ కజిన్స్
ఉ ఉహు
ఎట్లా అంటే మే మా ఇంట్లో అక్కడ మా బాధా మా పెద్దలు ఒప్పుకున్నారు అనేసి అడిగినాం. వాళ్ళింట్లో మా బాబ వాళ్ళు అడిగినారు కదా. వాళ్ళు ఒప్పుకున్నారు. మీకేమి అని వాళ్ళ ఇంట్లో ఈ ఇంట్లో ఇద్దరు పెద్దనాళ్ ఒప్పుకున్నా నీకేమి అని. ఓ హ
ఆహా
అట్లా ఎవరు ఎవరు ఒప్పుకోకుండానే అందరు ఒప్పుకున్నారు.
ఉహుమ్
టప్ అనేసి
అ చేశారు అందరు
మధ్యాహ్నం నుంచి నైట్ టూకు వచ్చినాం ఇంటికి మళ్ళా నువ్వు తిన్నావా ఇప్పుడు
ఇంకా లేదు తినాళ
ఇవైతి ఏంటి వంట నువ్వు చేయలా
వింటానా ఈ రోజు ఏం ఎందుకు ఏం చేయల మ అమ్మ చేస్తాంది
ఓ అమ్మమ్మ అక్కడే ఉంటారా
ఆహా అమ్మమ్మగద్ అమ్మ
అమ్మనా మీకు కొంచెం ఈజీగా దొరుకుతుంది కదా
ఏంటి
గూగుల్ స్వరూప్ పాల్కొ వా
ఆ వస్తా ఉంటది అప్పుడప్పుడు ఊరికి
వేడి వేడిగా కోబ గుమ్మల్ చెరువు పాల కోబ
అది దానిలో అది ఏమంటరు బన్న ల్లోకి వేసుకొని తింటే బాగుంటది
ఆ ఆ
ఊ
అదే ఎవరు ని చెెల్లోళ్ల అక్కోల్లా
పక్కననా
ఆ
తముడు తముడు
తమ్ముడా తమ్ముడు అంటే నాకు నిన్న మ అన్న తడుకోచ్చ నల్లే సెవెంత్ క్లాస్ అంట
ఆ వాడు సెవెంత్ క్లాస్ ఈడుండేవాడు
నేను వాడితే ఒకే ఒకసార్ మాట్లాడిన అ తే అప్పుడ నుంచి నా బలే దినష్ నడు
ఆ
బాగా నిన్న వాడితో టైం పాస్ అయిపాయ పోయేటప్పుడు వడి పేరు కూడ నా తెలీదు మళ్ళా పోయేటప్పుడు నా పేరు పేట్టి పిలిచి బాయ్ అక్క అంట
ఆహా
చెల్లి మా అక్క వాళ్ళంత షాక్ ఏప్పుడే ఫ్రెండ్స్ మీరు అనే సి
హమ్
అట్ల జరిగింది ఇంగ ఇది ఫోర్టీన్ డేస్ యోగా ది ఫ్రీగా ఏందో యూట్యూబ్ లో వచ్చింటే
అ అవునండి అ చేసినావా ఆ మయూర మా క్లాస్ లో పాప వాళ్ళ డాడీ చేసినాడుంటట్లా
ఉమ్మ్
అ బాపు చెప్పిండే
నేను చే అంటే రిజిస్టర్ అయ్యి ఫస్ట్ రోజు ఒక రోజు చేసిన పర్ఫెక్ట్ గ సెకండ్ రోజు కొంచెం టైం సెట్ అవ్వక చేయలే
హమ్
అసలు చేయలా ఇరోజ ఫోర్త్ డే హమ్ ఇంక సడంగా నిన్న వాన బాలే పడిపోయింది ఉగాది రోజు
ఉగాది రోజు పడింద మీకీ మాక్ ఉగాది ముందు రోజు పడింది
మాకు నిన్నంతా పడింది
ఆహొ
ఆ ముందు రోజు కూడా పడినింది లే
మ్మ్
ఇంకా ఇంట్లొ అంటి వాళ్ళంతా ఏం చేస్తున్నారు
ఏం చేయాల మా అమ్మ అన్నం కూర చేస్తాంది. నేను బయట ఉన్నా నాన్న ఇంకా రాలా మీరు
మా నాన్న ఇప్పుడే పోయినాడు బయటికి
ఆహా
మా అమ్ మా అమ్మమ్మతో మాట్లాడుతంది మా తాతక ఏమో కొంచెం సీరియస్ అయి ఉంటే సిరియస్ అంటే మా తాత బీ విళ్ళనిత్ ముందు తాగతన్నడు ఏజ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు మానెస్ ట్లాడు అది ఇప్పుడు రిఫ్ల క్ట్ అయ్యింది లంగ్స్ ఎలా జేప్ న్నాడి మాట్లాడు న్నా నడుస్తున్నా ఆ షర్ట్ వేసుకుంటాన్నా గ్లాస్ ఎత్తుతాన్నా ఏం చేస్తున్నా బ్రీతింగ్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది తండ
అ
ఆ ఇంకా ఏందెందో చెప్తాన్నారు అందుకే టెస్ట్లు అన్ని రాసినారు హాస్పిటల్ కి వెళ్ళామని మాట్లాడుతాండరు అమ్మల్లు మా అమ్మ ఓన్ టెన్షన్ ఎత్తుకునే
ఏం చేద్దాం
నేను అదే చెప్పిన ఏం కదులే మా అని
పొద్దునే వన్ టైమ్ చేయలేదు ఆఫ్టర్నూన్
పొద్దున్నే ఆ ఉప్ప మధ్యానం ఇంకా మొన్నంతా పండగ కదా ఉగాది నిన్న
మ్మ్
మొన్నంతా పోయింది సార్ మా జాతర అంగ అనేసి ఆ టెన్షన్ పప్పులన్నీ చానా ఉన్నాయి ఇంట్లో గుడిక వెళ్ళి ఇంకా ఇంట్లో కొ అవన్నీ ఏం చేయాలని అవన్నీ కట్ చేసి కొబ్బరి పాలు తీసి ఆ మీతో ఆ అది ఎందొ రైస్ చేసింది మమ్మీ బాగుంది
ఇంకా ఏమి సరే అయితే ఉండు మళ్ళా చేస్తా
ఓ